ఆ
బావున్నారంండి
ఆ బాగున్నానండి మీరు బాగున్నార
ఉమ్ బానె
ఏం చేస్తున్నారండి
ఏం చేస్తున్నాండి ఏం ఇప్పుడే కొంచెం బయటకి వెళ్ళేసి వచ్చాను చ చిన్న ప్రోగ్రామ్ ఉంటే దానికి వెళ్ళేసి వచ్చాను
అవి విచ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ అండి
ఆ జన్రల్ ఒకేషన్ విజిట్ ఫీల్డ్ విజిట్ మీద ప్రోగ్రామ్ ఉంటాది వెళ్ళేసి వచ్చాడి
ఒకె మీ స్టడీ ఏంటిదండి
ప్లిటెడ్ టెక్నాలజీ స్ట్రీమ్ ఇన్ ఎమ్టెక్ అండి మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ టెక్నికల్ స్ట్రీమ్
చాబ్ ఆర్ సంథింగ్ ఎల్స్
ఒక్సారి మ్ అంటే రగ్యులర్ లే నేను అ గ్రేప్స్ కి ప్రిపేర్ అయ్యాను
ము
యూజ్వల్లీ బక్క గయితు జడ ఎయిట్ మార్క్స్ లాస్ ఓ అంటవ ఎయిట్ మార్క్స్ లో చిన్న రిజర్వేషన్ గ్యాప్ వల్ల స్ ద ఆపర్చునిటీ ఎయిట్ మార్క్స్ ఉ ఎయి మార్స్ గ్రూప్ టూ ఆఫీస్ మిస్ అయింది లాస్ట్ ఇయర్ రిక్రూట్ అయింది కదా సో మరి మీ ఛాన్స్ నెక్స్ట్ టైమ్ ప్రిపరేషన్ లో ఉన్నాను
వన్నారా
యాజ్ యూజువల్లీ ఇప్పుడు ఆ ఇంటి దగ్గరే మా ఓన్ విలేజ్ లోనే నేను ఎన్ఆర్ఎజఎస్ లో చేస్తాను వర్క్ ఎన్ఆర్ఎజ బది మీకు ఇది ఐడియా ఉందా
నో వన్ లేదండి
ఇ అదేనండి వంద రోజుల పనండి
యా ఓకే ఓకే
యా
ఆ తెలుసు తెలుసు
అందులో వర్క్ చేస్తాను.
నార్మల్ నార్మల్ భాషలో వంద రోజులు పని అంటే అప్పుడు తెలుస కాని అంటే మీరు కొంచెం చదువుకున్నారు కాబట్టి సో దీనికి ఇలా నేమ్స్ ఉండాయని మీకు తెలుసు కదా. సో అందుకే ఫస్ట్ అది అర్థం కాలేదు
ఓకే ఓకే ఇక్కడ నేను ఇంకా కంప్లీట్లీ అంటే ప్రైవేట్ జాబ్స్ క వెళ్ళకుండా రిమోట్ అండ్ ఈ రిమోట్ జాబ్స్ ఉంటాయి కదా ఫ్రీలాన్సింగ్
ఆహ
ఫ్రీలాన్సింగ్ యూనో ఫ్రీలాన్సింగ్ లక్ ఫీవర్ అవర్క్
యా యా తెలుసు తెలుసు
దాంట్లో కూడా నేను ఐ వాజ టూ మెంబర్ ఇంద యూనో ఆల్ ఇండియన్ టెక్నికల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలుసు కదా మీకు ఏఐసిటిలో సో. వన్ ఆఫ్ ద మెంబర్ నేను టెక్నికల్ గా సో అండ్ మరోవరు నేను ఇంకా చెప్పాలంటే బ స్టల్ ఐ వాస్ అన్ అన్మరిడ్. సూన్ కమింగ్ అ అట్లా అన్నమాట
సో ఆఫ్టర్ సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటావా కొందం అనుకుంటునారా
హు అవును అండి
ఓకే గుడ్ డిషన్ అండి ఓ అవు ఏ
సో వట్ అబౌట్ యూ
అం ఆమ్ కంప్లీటెడ్ మై బీఏ టూ ఇయర్స్ బాక్ బిఏ
ఓకే ఆ ఓకే ఓకే థట్స్ ఆల్ ఆమ్ ఫైన్
ప్రజెంట్ ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపిజి కి ట్రై చేస్తున్నా
నేను కూడా మొన్న గ్రూప్ డి రాశాను
ఏ లెవెల్ లో వచ్చాయి క్వశచన్స్ ఏ లేవళ్ళ చెల్
ఓ కమ్మయి అసలు చాలా డెప్త్ టిపికలీ చాలా డెప్త్ ఉంది పేపర్ అయాన్ని డిజిటల్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి టీ సి ఎస్ సర్వరే మెయింటైన్ చేసేవాళ్ళు
ఓకే
క్ నీరెస్ట్ గా అంటే మాది ఖమ్మం డిస్టిక్ కదా
ఓ మీది ఖమ్మమ
ఆ
ఖమ్మమా మీది ఓకే అండి
ఖమ్మం నేను ఖమ్మం నుంచి మాకు ఇక్కడ మధరరు నేను స్టేషన్ వచ్చసి విజవాడ ఇచ్చాను ఆ ఇంకగ అక్కడికి వెళ్ళసి ఎగ్జామ్ స్ చేకుంటా అండ్ నేను రీసెంట్ గా సర్విసెస్ సెలక్షన్ బోడ్ ఎస్ఎస్బ ఐడియా ఉంద మీకు సెంటర్
యా యా తెలుసు అంటే ఆఫ్టర్ ఇది దీనికి ఆర్ఆర్బికి ప్రిపేర్ అవుతున్న తర్వాత ఇవన్నీ తెలుస్తున్నాయి అంతకు ముందు ఐ డోంట్ లక్ టు స్టడీ బట్ ఇప్పుడు అవసరం వచ్చింది
ఎస్ఎస్బి లో సర్వీసెస్ స అ ఓ అనుకో కూడా మంచి ఆఫీసు కెళ్త మర్ నేను
ఉండాలంట ఏం లేదండి
కోల్త వేపిత్తం
యాక్చువల్లీ మీ వాయిస్ బ్రేక్ అవ్ తున్
అవును ఒక నిమిషం అందులో ఆఫీసర్ ర్యాంక్ ఉ టా దండి
ఓకే అండి
ఉమ్ సో చాలా నేను ట్రై చేసాను బట్
ఓహో అందుకే రాలేదా
బీసిబీ రిజర్వషన్ లా పోతయి ఈ స్కిల్ కి ఎప్పుడో వచ్చేది
తెలుసు మీరు మాట్లాడుతునే ఓకే ఈజ సమ్ క్నోలెడ్జ్ పర్సన్ అని తెలుస్త తుంది
ఉమ్
ఓకే
బిసీబీ రిజర్వేషన్ ల మూడ చాలా ట్రై చేస్తున్నాండి అసలు ఏమ్ బాగ్ కష్టపడుతున్నాను చాలా అంటే చాలా ప్రిపరేషన్ లో ఉన్నా విత్ ఔట్ ఉ ల్యాండ్ అంటే నాక్ ల్యాండ్ ఏం లేదండి ఇంతకు ముందు మా అమ్మ పేరుమీద ఉన్ ఆ మా నాన్నగారులా ఇట్లా ఫాస్టింగ్ అయిన తర్వాత దాన్ని కొంచెం ఇక అక్క ఇవ్వాల్సిన్ ది అక్కకిచ్చేసాము
ఓకే ఓ మీ ఫేవరెట్ ఓకే చెప్పండి
అట్లేం లేదు నాకు అదే ల్యాండ్ ఉండాలఅట్లేం లేదు ఐ కెన్ హ్యాండిల్ ఆచని ప్రో మైసల్ విత్ మై నాలెడ్జ్ ఐ కెన్ ఎర్న్ మై ఓన్ కంఫర్ట్
చూస్ లేదు కదా సో లివింగ్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది కదా
అంటే అట్లేం లేదండి ఎందుకంటే మనం బేసికల్లీ నేను ఉన్న ఇప్పుడు నాకు కున్న స్కిల్స్ గానీ ఏదైనా అట్లా చేసేయచ్చు అట్లేం లేదు
ఓకే మీ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటిది
నాకు ఫేవరెట్ స్పోర్ట్స్ అంటే నేను ఫస్ట్ నుంచి ఏ పెద్ద కాడలేదండి
ఓకే పోనికనీసం క్రికెట్ కే మొన్న మ్యాచ్ చూసారా మొన్న మ్యాచ్ చూసారా
ఆ మొన్న చూడలేదండి నే ను మొన్న రీసెంట్గా ఇక్కడ తిరుపతి నుంచి వస్తుంటే ఆ రోజు చూడేది కాలేదు ఇక మ్యాచ్ ఎవరు విన్ అయింది ఏంటి అంతవరకే చూశాను
మొబైల్లో కూడా వస్తది అనుకుంటా జియో హాట్స్టార్లా ఐ లవ్ క్రికెట్ ఆ చూడాలి ఎందుకంటే సో ఇవి కూడా వస్తది కదా అలాని చెప్పేసి పట్టికులర్గా చూడాలన్ నవసరం లేదు గాని ఐ లవ్ క్రికెట్ అందుకే నేన్ చూసా
మ్మ్ మ్మ్
అ మ్మ్ ఫ్రీ టైమ్ లో మనకు గేమ్స్ టు
ఫ్రీ టైమ్ అంటే అండి ఇదోగరు గేమ్స్ అట్ల ఏముండవ్ నేను యాక్చువల్ గా ఇగ ఫ్రీ టైమ్ అంటే నేను మార్నింగ్ ఆ ఫీల్డ్ మీదకి ఎళ్తుంటా ఆ ఆఫ్టర్ దాట్ ఏదన్నా ఎగజామ్స్ ప్రిపేర్ అవుతా ఆ నెక్స్ట్ ఆచ్చేసి ఈగా బ్రౌజింగు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తాం ఆ అండ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇస్తూంటా బ్యాంక్స్ వెళ్ళి సో ఐ డోంట్ హేవ్ టైమ్ ఎనఫ్ టైన్ టూ జస్ట్ ప్లే సామ్ ఆర్ ఆథర్ గేమ్స్
ఉమ్ మీకు కపబుల్ అయిన జాబ్ ఇప్పుడు చూస్ కొని దాన్ని చూసుకుంటూనే ఫర్దర్ దేనికన్నా ప్రిపేర్ అవ్వడం బెటర్ అనుకుంటా
అంటే ఇప్పుడు నేన్ ఆల్రెడీ చేస్తూనే ఉన్నా కదా ఎన్ఆర్ఎజిఎస్ లో
ఇది ఒకే ఇది ఒకే బట్ మీకున్న నాలెడ్జ్ కి నాక్ తెలిసి ఏదో ఒక చిన్నదైనా గవర్నమెంట్ జాబ్ రావాలి సో దానికి ప్రిపే దాన్ని చేస్తూనే ఇంకొంచెం ఇగ మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో దానికి ప్రిపేర్ అవ్వచ్చు కదా. సో ఇవి సరిపోతాయా?
అల్ అమౌంట్ ఇప్పుడు ఇఏజ్ ఎగ్జామ్స్ కి ఇప్పుడున్న పోజిషన్స్ వల్ల బయటికి వెళ్ళడి వాళ్ళు పిలుస్తారు, ఇప్పుడు హస్ ఏ పీజీ ప్రొఫెషనల్
ఆ ఏంటి?
పీజీ ప్రొఫెషనల్ కదా ఆ పీజీ ప్రొఫెస్ అలానే వే టీచిస్ ఫీల్డ్ లో కూడా మినిమం టెన్ థౌసండ్ ప్యాకేజ్ ఉంది అ ఇన్ టా అంట లోపల నష్టంలో ఉండాలన్న ఎక్కడ నేన్ చెయ్యాలన్నా ఆసో మెంటెనెన్స్ కానీ మంచి కోసం వాడతా సో ఇక్కడ ఉంటే ఏంటంటే మనం మా ఓను ఆ విలేజ్ లో ఉండసి మాకు వచ్చను అ సస్బల్ సో ఐ కెన్ మన దగ్గర స్ కిల్ కన్ ప్రూవ్ అవచ్చ ఫీ
సో మీ దగ్గర ఏమనా స్పెషల్ స్కిల్ ఉందా
ైక అంట ఎట్లా
లైక్ ఇన్ స్టడీస్ లోనే ఇన్ స్టడీస్ లోనే మీకు నచ్చింది మ్ ద పర్ఫెక్ట్ ఇన్ దిస్ అన్నది
సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్గా నేను వన్ ఇయర్ అసోసియటె చేశాను సో ఇ దవింగ్ ఓన్లీ ఎయిట్ థౌసండ్ పర్ మ ఇడి ఇప్పు స్టేజ్ బీటెక్ స్టూడెట్స్
ఓకే
వస్ కంప్లీెడ్ ఎలక్ట్ర్రానిక్స్ సో పిజీ పిజీ వచ్చే సిస్టమ్స్ అండ్ సిగ్నల్స్ విత్ అగ ట్ ఆఫ్ నై ఎయిట్ పాయింట్ ఫైవ్
వావ్
అ
అయితే మీరు చెప్ప ప మార్క్స్ ని బట్టి రో బ్రిలియయంంట్
ఆ నేను డిస్టింట్ డిస్టింట్ లో ఉన్నాను నేను హనా
అదే చెప్తున్నా అండి బ్రిలియంయంట్
బస్
వట్ గడ్ ఈస్ నోట్
విత్ గార్డ ఇజ నోట్ విత్ మీ హహ
ఆ ఈ జంగా అసలు మీకు కెల్లి ఇడు గోడ ఇపోతే ఇప్పుడు సో నీకేమన్నా ఐ మీన్ ఇప్పుడు నేను ఆర్ఆర్బి రాసున్నా కదా
డెఫినెట్లీ వైల సారీ ఐం కంప్లీట్ంగ్ తీసుకోవాలి ఐ రెగ్యులర్ టచ్ విత్ యు.
ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
ఈ దర్శం